సున్నారా
ఆ అక్క పిల్లలు వచ్చారండి వాళ్ళతో ఉన్న హలో
ఆ ఓకే వాళ్ళతో ఆడుకుంటున్నారా
తావ నండి మీరేం చేస్తున్నారు
ఏం చెయ్ లే అండి రాసుకుంటునా
అవునా ఎలా ఉందండి స్టడి
అే
ఉమ్మ్ వాయిస్సు సరిగ్గా రావట్లేదండి
అవునా ఇప్పుడు ఇప్పుడు ఓకేనా
ఆ ఓ టి వి సౌండ్ ఎక్కువ వస్
ఓకే ఆగండి ఒక్క నిమిషం హెలో
ఆ చెప్పండి
ఇప్పుడు ఓకేనా వాయిస్
హ ఓకేనండి
హ్మ్ తిన్నారా డిన్నర్ అయిందా
మాది కాలేదండి ఈ మీదయ్యిందా
కాలేదు చెయ్యాలి ఇప్పుడు
టైనా ఏముంది మరి ఇవాళ బిలి అ లై
ఉమ్మ్ ఏమో తెలీదు ఇంకా ఆ
అవునా
ఉమ్ లంచ్ కూడా చేయలేదా రోజు
అట్టిగానే
ఎందుకులా
ఐలాగే ఎప్పుడైనా ఇలా అయిపోతది.
ఫాస్టింగ్స్ అయిపోయినయి కదా ఐనా గుడ ఫాస్టింగ్స్ ఉంటున్నారా?
పాస్టింగ్స్ లెవ్ కని ఎప్పుడైనా వర్క్ ఉంటే, దాని మీద
ఇంగతి అవునవును తినాల అనిపించదు ఏదైనా వర్క్ ఉం టే ఎప్పుడు ఎప్పుడావర్కా తదా అనేసి అనిపిస్తది, ఉమ్ లంచ్ లోన పప్పు
అవునా ఉగాది ఎలా ఐ బ ఏది
కున్నం ఉగాది మీరు ఎలా జరుపుకున్నారు రంజన్
ఆ బాగుండే, బాగుండేదండి అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అ వారు అందరూ వచ్చారు దండి
ఓకే స్పెషల్స్ ఏమేం చేసుకున్నారు?
స్పెషల్ అంటే అవే సేమ్యా ఉంటయి.
ఉమ్
ఆ
ఓకే
ఆ కొందరు బిర్యానీ చేసుకుంట హలీమ్ ఇప్పటి వరకు అయితే చెయలేదు, కానీ ట్రై చేయాలని ఉంది.
బిర్యానీ
బిరియాని
అై ఓకే అవును
అది ఇంకా ఏం చేస్తున్నారు
ఏం చేయట్లేదు ఇంకా నేను కాలిగానే ఉన్నాను అస్ సమెంట్ ఉంది అసైమెంట్ రాసుకుంటున్నా
అవునా ఏసేమండి
ఇప్పుడు సిక్స్త్ సం
అవునా ఫైనల్ ఇయర్
లేదు ఇంకొక ఇయర్ ఉంది ఫోర్ ఇయర్స్
అవునా గ్రాడ్యుయేషనే కదా
ఉం గ్రాడ్యుయేష నే డిగ్రీ గాదు మాది బి ఫార్మసీ
అవునా
హూ
మ్ మ్ ఎలా ఉన్నాయి మరి క్లాసెస్ సిలబస్ అవునా
మిగతా అన్ని సబ్జెక్ట్ క్లాసెస్ అవుతున్నాయ్
అవునా ఎప్పుడండి అప్డేట్ ఏమైనా షాపింగ్ అయితే ఆ నేను ఏం చెయ్య ఎక్కువ అంటే ఏం చెయా సింపుల్
ఎందుకు మరి అలా
అ చ్చలి మా తాత అ అండి అందుకని ఈ ఇంట్రెస్ట్
అయ్యయ్యో అవునా
హూం అందుకని చెయ్ ఈసారి చెయ్యలే
ఊహుం
హూ ఉగాది కే ఎలా అండి టికెల్లారా హస్
వెళ్ళిన వెళ్లిన ఇంటికి
అవునా ఎలా ఉండే మరి
బాగా జపుకున్నాము ఉగాది
మ మ
ఉగాది పచ్చడి చేసు కున్నాం అలాగే బూరలు చేసుకో మీరు ఏమంట్రు భక్షాలు అంటారా
ఏంటి లేదండి ఇది ఎంత చూస్తారు ఇనోఅడిబుల
ఆ చెన్గపప్పు పుని ఉడ్త్ బేట్టి
ఓహో పూర్ణలు పురన్ రోటీ అవు ఒకే
ఆ పూర్ణ లు ఓకే మీరు కొన్నారు అండ్ అండి వాటికి ఒకొక్ కనిసు ఉంటాయి కదా బోరులం ట్ ఉంటరు పూర్ణాలు భక్ష్య తాలు అలాగే బొబ్బట్లు
అవునా
ఉ డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి్ తెలంగాణ ణలో వేర్
అవునా అహా మీరు ఆంధ్ర సై డా
లేదు తెలంగాణ నే
ఓహో అవునా అవును పులాలం టే మాకు ఆ
నైకు తింటారా చాలా
చాలా అండి మొన్న మన ఫెస్టివల్ సెకండ్ డే గుడా చేస్కున్నాం.
అవునా మ్ నాక్ మరి అంత ఏం ఇష్టం ఉండదు నేను స్వీట్ ఎ క్కో తినను.
అ అవునా మా అత్తమ్మ వాళ్ళు వచ్చింరు అయితే చేసాను.
తిన్నంద్ ఆ టూ తిన్నందుకే నాకు దగ్గు కాఫ్, కోల్డ్ స్టార్ట్ అయినయి.
అవునా మీరు హార్టి ఎక్కువ తింటారు కావచ్చు.
అవును అదే అందుకోసం స్వీట్ ఎక్కో పడదు నా ఇంకా
అవునా
మ్ మీకిష్టమా చాక్లెట్స్, కేక్స్
చాక్లెట్స్ అంటే గర్ల్స్కి ఎవర్కైనా ఇష్టమే ఉంటాయి కదా
నాకైతే చాక్లెట్స్ అస్సలు ఇష్టం ఉండదు. అయితే ఒక్సారి అవున్ మా ఫ్రెండ్ మా అన్నయ్యా రక్షాబంధన్కి గిఫ్ట్ ఇచ్చార్ చార్ చాక్లెట్ ఒకటి డైరీ మిల్క్ టూ ఫిఫ్టీ ఆర్ వన్ ఫిఫ్టీది. దాన్ని నేను టూ టూ బైట్స్ ఫ్రెండ్స్కిచ్చ నేన్ మాత్రం తిన్లేదు.
అవునా నేను నేనేదో ఫైవ్ లే నో ఫినీష్ చేసేస్తా.
నాకు అస్సలే నచ్చదు. స్వీట్స్ అంటేనే ఓయ్ ఏంకొం చెం ఒక బైట్ తినేసరి కీ ఇనఫ్ అయిపోద్ది నాకు, నెక్స్ట్ డే ఇంక నా వాయిస్ పోతది.
అవునా
హ్మ్మ్ కేక్, కేక్స్ తింటారా?
ఆ తింటమండిహ్.
ష్టం మీకు?
డైరీమిల్క్, డైరీమిల్క్, కిట్ కాట్. కేక్ లు అంటే అవే కూలింగ్ కేక్స్.
హ్మ్హు
మ్ హాట్స్ లో ఏం ఇష్టం అండి మేరును? ఒ
హా సమోసా, మిర్చి.
హవునా.
హ్మ్
హాస్టల్లో దొరుకుతాయా అండి మరి మీకు?
లేదులేదు చేయరు అవి.
ఆహా అంటే క్యాంటీన్
అవును కాలేజ్ లోనా?
ఆ
లేదు కాలేజ్ లో గూడా లేవ్ పెట్ లేదు, అంటే మాకు రీసెంట్ నే మా క్యాంటీన్ అంకుల్ చనిపోయారు సో అప్పన్నుంచి వాళ్ళు క్యాం ఉహ్ ఓపెన్ చేయ్ లేవింక
అవునా.
హ్మ్
ఎప్పుడైనా బయటికెల్లి తింటారా అండి? ఫ్రెండ్స్
ఉమ్ తిన్ టను ఉమ్, ఇపుడు ప్పుడెప్పుడు బయల్దేరుతున్నావ్?
మీరు కే ఎ యూ యూనివర్సిటీ నా?
ఆ అవును, కే యూ యూనివర్సిటీ నే.
అవునా!
పేపర్ కరెక్షన్ ఎలా ఉంటది మీది, ఎలా ఉంది?
ఆ నార్మల్ఇగ, చెప్పలేం. ఒక్కొక్కసారి మంచిగనే ఉంటది, ఒక్కొక్కసారి టఫ్ ఉంటది.
అవును.
హ్మ్ పేపర్ ని బట్టి ఉంటదది.
ఉమ్
ఉమ్, మీక్కుడా టఫేనా?
మా క్లాస్ లో అయితే, పాపం ఎంత మంచిగా రాసినా కూడ వాళ్ళకి వల్ త్తయి. అది ఏంటో, ఈజీ సబ్జెక్ట్స్ ఏమో ఫెయిలైపోతరు, హార్డ్ ఉన్న సబ్జెక్ట్ మాకు ఫస్ట్ సెమ్ లో అలానే థియరీ పార్ట్ ఏ కదానేషీ ఇగ్ ఈసీగనే ఉంటది కదా అన్ కున్నాం మేము, కాకపోతే అదే ఫుల్లు హార్డ్ గ ఇచ్చిండు ఆ సబ్జెక్టే. ఉమ్, మ్
సెమ్స్
ఆల్ క్లియర్ వున్నయి, ఇప్పటి వరకైతే
ఉమ్ హు
బ్యాక్లాగ్స్ ఏమ్ లేవు.
మీది ఇది స్టార్టింగ్ టూ అప్ ఎప్పడి వరక్ పోయిన్లు, ఇంగ్లిష్ మీడియమేనా?
ఉమ్ అవును, ఇంగ్లీష్ మీడియమే. ఓకే
ఏం తిన్న? ఓకే స రా